హలో
హాయండి బాన్నారా
ఆ బాగున్నమండి మీరు బావున్నారా
ఇ బాగున్నా
ఉ ఏం జెస్తున్నారండి
ఏం లేదండి అలా బడుకొని ఉన్నాను
ఊమ్ ఏం కరి ఏసారు
ఈ రోజు మా మమ్మీ టమాటో ఎషింది
వావ్ బాగుంటంద అండి టమాటా చారు
నాక్ టమాట సారీస్ కి తెలియదండి
ఆహా పచ్చళ్ళకి ఇట్లా ఏమి పెట్టలేదా అండి ఏసారి మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి మిరపల్ల పచ్చడి ఏమి పెట్లేదా అండి
లేదండి పెట్లేదు అండి ఇప్పుడు మామిడి లేదు మా అమ్మమ్మ వాళ్ళు పంపిస్తారు మామిడి కాయలు ఇంకేం గాయలేదంట
మిరపల్ల పచ్చడి పెట్టలేదా అండి
ఏ లే మేము ఇంట్లో ఎక్కువ పచ్చల్లు తినము తింటే నేనే ఎప్పుడో ఒకసారి పప్పుకి లేదా ఏదన్నా పప్పుకి బాగుంటది కదా పచ్చడి నేను మా డాడీ ఏం తింటాము మా మమ్మీ మా అన్న ఎక్కువ పచ్చళ్ళు తినరు
కొంచెం పచ్చడి ఉండి అప్పడాలు వేసుకొని చార్ చేసుకుంటే చాలా బాగుంటది కదా అండి
ఇక మా మమ్మీకి అంత లేదు పులుపు పడదు మా మమ్మకి స్కిన్ ఇన్ఫెక్షన్ అయితది పులుపు తింటే
అవునా
ఇగ అందుకే ఇగ పచ్చళ్ళు ఇంట్లో ఎక్కువ సాంబార్ పప్పు చారు ఎక్కువ అవి పులుపు తక్కువ ఇగ మా ఇంట్లో
ఇక్కడ నేను మెరపల పచ్చళ్ళు రుబ్బి రుబ్బి చస్తున్న
అయ్యో
హ హలో
ఆ చెప్పండి
మెరపల్ల పచ్చడి రుబ్బి రుబ్బి చస్తున్నా
అయ్యో
మిరపల్ల పచ్చడి బాగా గిరకి వస్తుంది బాగా టేస్ట్ ఉన్నదంటా మంచిగా చేసుకుంటున్నారు ఆహా ఆ
పచ్చళ్లళో అంటే నాకు ఎక్కువ మ్యాం
హలో హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఆ పచ్చడా మీకు ఏ పచ్చడంటె ఇష్టం
మామిడికాయ పచ్చడీను నార్మల్గా వెల్లిపాయ కారం నూరుకుంటారు కదా ఎప్పడి దప్పుడు తింటా వేడి వేడి అన్నంలో
చింతకాయ పచ్చడి టమాటా ప పచ్చడి ఆ అవేమి నచ్చవా
అవి ఎక్కువ నేను తినను మీ అంత పెట్టినా కూడా నాకెందుకో టమాటా పచ్చడి ఇష్టం ఉండదు కాలిఫ్లవర్ ప చెడి బెడుతది మా మమ్మీ బాగుంటది అది
ఆ నిమ్మకాయ పిండి ఆ అది బాగుంటది
ఉసిరికాయ పచ్చడి ఉన్ను క్యాలీఫ్లవర్ బాగుంటాయి రెండు టేస్ట్ కొంచెం
ఉ కాలిఫ్లవర్ పచ్చడి చాలా బాగుండది అలా ఓన్లీ నిమ్మకాయ్ బిండేస్ తే తాళింపూ పెట్టేస్తే చాలా బాగుంటది
నువ్వే
ఉ ఏ కార్ ఇక్కరండి అన్న బాగా నచ్చుతదా
ఉ అంటే బాగుంటది ఎంద్ కో టేస్ట్ నార్మల్ ఇప్పుడు మామిడికాయి టమాటో కొటిం కొంచెం డిఫరెంట్ ఉంటది ఫ్లేవర్ టేస్ట్
అది కూడా పుల్లగానే ఉంటది కదా మరి
అంటే ఎక్కువ నిమ్మకాయ విండదు
కారమ్ము ఎల్లిపాయలు ఎక్ వేస్ సారు కాబట్టి సార్ బోయిందా హలో
హలో
ఆ చెప్పండి
ఇగ అది బాగుంటది ఎందుకో క్యాలీఫ్లవర్ పచ్చడి చాన్ రోజులు అయితుంది తినగ పెట్టుకోవాలి ఈ ఇప్పుడు అంతా పురుగు వస్తుందని చెప్పేసి పెట్టట్లే మా మమ్మీ అంత ఫ్రెష్ రావట్లేదు క్యాలీఫ్లవర్స్ అని
ఆహా ఇప్పుడు రావ్ రేర్ ఉ గోంగూర పచ్చడి ఇష్టమేనా
ఉ తింటాను బానే గోంగూర పచ్చడి
అందులో ఆనియన్ ఎస్తే
ఉ పచ్చోని బాన్ ఏదాం
అ
మా అమ్మమ్మ వొళ్ళ ఇంటి కెల్లతే ఎక్కువ తింటాను నేను గోంగూర పచ్చడి ప్లస్ ఆ గోంగూర పూవుతోని కూడా పచ్చడి వెడుతారు గదా
దాయలు
ఉ రెడ్ కలర్ వీ
ఉ గోమరకాయలు
అదంత నచ్చింది గానీ ఇగ ఆకుపచ్చడే బాగుంటది
ఉ కాయార పచ్చడి ఎప్పుడు దీన్ లే
తిన్నాను మా అమ్మమ్మ వాళ్ళు బాగా తింటారు నాకేమో ఆకులు ది ఇష్టం
ఉహు
అది అంత ఇల్లే గిట్లా గుడ్ కారం లే కరెడ్ కట్లంటద మాంపితే
ఆహమ్ కాయల పచ్చడి కూడా చాలా బాగుంటది అవి కాయలు ఎప్పుడు దొరకవు కదా గుంగర అంటే ఎప్పుడ దొరుకుతుది కాయలప్పటికి రావు కదా అవి చాలా రే కాబట్టి అప్పుడప్పుడు తినాలి వాడ్డి కూడా
ఇక మా అమ్మమ్మ వాళ్ళకి తోట ఉంటది వాళ్ళ చుట్టాలు ఉంటే అమ్మమ్మ వాళ్ళు చుట్టాలు ఉంటారు కదా పక్కకే అన్ని గోంగుర బెండ పైదుండకాయ ఎన్నీ టొమాటో అన్ని పెడతా ఉంటారు సరిగా డిఫరెంట్ డిఫరెంట్ పచ్చలు పెడతా ఉంటారు
ఉ అట్లా తోట ఉంటే చాలా మంచిది
హ ప్ అన్నీ వాళ్ళు రోడ్స్ ంటారు మిక్సి ఉం ఒకటి రోడ్ పచ్చ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుది
ఇ అవే టేస్ట్ ఉంటాయి కదా
అ
చాలా బాగుంటది ఎన్ని ఎకరాలు ఉందండి అ
రెం ఎకరలుేమ ఉందనుకుంటా నాకు కూడా అంత ఐడియా లేదు
హ్మ్.
హ్మ్.
ఓల్ని కూరగాసే. స్తార లేకపోతే ఏమన్నా పంట.
పండిస్తం పొలం. రైస్.
ఆహా పొలమేస్తరా.
హ్మ్.
పొలా మంచి వస్తుదా మరీ.
ఆహా వస్తాది.
హ్మ్. చుచ్. రైస్ మీకు ఊడి ఇస్తారా వాళ్ళ వరకు ఉంచు.
లే ఇస్తున్న. కూడ
హ్మ్ మీ అమ్మ బామ్మ అమ్మమ్మకి ఎంత మంది.
ముగ్గురు నా మమ్మీ ఇద్దరు మామలు.
మామలుగా ఇస్తారా, ఆ మమ్మీ కూడా ఇస్తారా.
మమ్మీకి కూడా.
ముగ్గురికి ఇస్తార వాళ్ళు.
హ్మ్
హ్మ్
టుక్ అండి ఇప్పుడు తాతయ్య హే ఇగు బాలేదు కాబట్టి మా అమ్మ వాళ్ళే చూసుకుంటారు పొలం అంత. తాత ఉన్నప్పుడు కొంచం పెరాల్సిస్ వచ్చింది
ఉహు
కొంచం రెస్ట్ తీసుకుంటూ మా అమ్మ వాళ్ళు అంటే అప్పుడు అంటే తాత వాళ్ళు మంచిగా రెండు కింటన్లు బియ్యం అట్లా వేసేది. ఇప్పుడు మామ వాళ్ళు కాబట్టి కొంచం తక్కువ ఇస్తున్నారు.
ఉహు ఇప్పుడు మామయ్యలు అయినా కూడా మంచిగా చూసుకుంటారా మరి.
ఉ ఓకే చూసుకుంటారు. కాని మేము ఎక్కువ భూము కాకపోతే పోయినప్పుడే మంచి చూసుకుంటారు. ఊరికే పోయినా కూడా మాకు పోబుది కాదు ఫస్ట్ ఆఫ్ అటు.
ఆ ఎందుకు అమ్మమ్మ వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటాది కదా. పిల్లలకి ఎప్పుడైనా
ఆ ఉంటాది కానీ, ఇ వాళ్ళు బిజీ అయిపోతారు. ఆ ఊర్లో పని పనికి అటు ఇటు పోతారు ఇక సాయంత్రం వచ్చినప్పుడే ఏదో ఒకటి తీసుకొని వస్తారు. ముచ్చట పెడతారు బాగానే తీసుకుంటారు.
మావయ్యలు అంటే ఎక్కువ ఇష్టం ఉండదా.
ఇష్టమె ఆ ఇష్టం
ఎప్పుడు ప్రేమోగా జులే
చూస్తారు నాకు మా పెద్దమమ అంటే చాలా ఇష్టం. చిన్నమామ అంటే కొంచెం అంటే తిడతాడు అంటే ఇట్లా ఫోన్ పట్టుకున్నా ఎటనా బయటికి పోయినా, ఊకదురు కూడా ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా అంటడు. కనీ బవిస్ ఉంటారు లె మంచిం ఏది కావాలంటారు బట్కు ఇస్తారు వటంట. వాళ్ళే తీసుకోపోతారు.
ఇ మీరు ఒకరే కాబట్టి
నేనొక్కద అంటే కోడలు నేను ఒక్కదాన్న కాబట్టి మంచిగా చూసుకుంటాను.
ఉహ్న్ మాయిలు మంచినే ఉంటారా మరి ఫ్యామిలీ పరంగా హలో
బాగా చూసుకుంటారు మస్తు చూసుకుంటారు మంచిగా
ఉమ్ ఉ వాళ్ళు మంచిన ఉంటారా అంటున్నా
ఆ బానే ఉంటారు మా అత్త వాళ్ళు కూడా బాగానే తెలుసుకుంటారు
ఉ మత లెక్ వీష పడతారా
ఇక కొంచెం చిన్నత్త కొంచెం అంత ఉండదులేగానే పెద్దత్త ఓకే
ఆ హమ్ ఉహు హు హు ఉమ్ మైక్వార్ ఇష్టమ అండి చిన్నది ఇష్టమా పెద్దది ఇష్టమా
పెద్ద మాగా పెద్ద తద్దరు
వాళ్ళద్రష్ట మాంట
చిన్నమామ కూడా ఇష్టమే కానీ అప్పుడప్పుడు ఇక లైక్ ఊకే చదువుకోవాలి అని ఊకే చెప్తా ఉంటారు జాబ్ కొట్టు అద నువ్కి వచ్చినప్పుడు అలాదే ఇన్కస్ అమ్మమ్మ ఇంటికి పోయినా కూడా ఇక ఎంజాయ్ చేనికే కదా పోతాం అమ్మమ్మ ఇంటికి వాడు కూడా వడికి వచ్చినప్పుడు చదువుకోవచ్చు కదా థేడ్
ఉహు
అంటే చూసుకుంటారులే బాగానే గానీ కొంచెం స్టడీ పైన ఫోకస్ చేయ ఊకి చదువు చదువు చదువు అని చెప్తా ఉంటారు
ఉహుమ్ మీ నాన్న వాళ్ళు బాబ అభయవాళ్ళు ఉన్నారా అండి
పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు కానీ మాటలు లేవండి ల్యాండ్ విషయంలో కొంచెం తెలిదని
నాన్నవాళ్ళక్క అంతగా పెదర నాన నానవాళ్ళ ఎంతమంది అండి
ఇద్దరు ఆ ముగ్గురు సార
ఆహా ఆ మీ డాడీ చిన్న
చిన్న సరే అండి
ఆ సరే అండి